ఏమ్ లేద అండి ఇప్పుడే ప్యారిస్ట్నే మోల్ నెత్తి పెట్ క్కుందామ్ అనుకుంటు ఉన్నా న్ అండి
తలకైన వస్తు ఉందా లేక కుంటే నార్మల్ గా పెట్టుకుంటు ఉన్నారా
చ పెరగా అలాగ పెట్టుకుంటు ఉన్నా అండి మీరు పెట్టుకుంటారా అండి
ఆ ఏంటిదఅండి
ఉంటారా అని అడుగుతారు
ఆ పెట్టుకుంటే కాని అండి ఇప్పుడు పెట్టుకోలేదు అంటే కొంచెం మ్ టైం పడుతుంది కదా దానికి పెట్టుకోవడం అంతా పెద్ద బధకం అసలే బద్దకస్తులు
అవునా అండి మీకు అంతకు కూడా వచ్చా అండి
ఏంటిదఅండి
అంట్లుదో మఅడం మ్ వచ్చా అంటు ఉన్నా
ఆ అట్లుదో మడం వచ్చు కానీ అంత మంచిగా అనిపియదు ఓ అంట్లు తోమ అడం మ్ ఇల్లు ఉకడం మ్ బట్టల్ బట్టలు వినడం అంటే చెడ్డ చిరాక్ ఇగా
అవునా అండి
అవునండి!
నాకైతే, బట్టలు మడత పెట్టడం. అంటే అస్సల్ నచ్చదు. అండి, మా ఇంట్లోనేమో, చాలా బట్టలు ఆరేసిన.
బట్టలు మడత పెట్టడం. ఇష్టమే అండి నాకు.
నాకు ఇష్టం లేదండి, బాబోయ్ నాక్ భయ పెద్ద బద్ధకం.
అవునా! ఏం చేస్తున్నండి. ఇంకా
ఏం లేదండి. పేపర్ చదువుదాం అనుకుంటున్నా గానీ ఈ రోజు పేపరే రాలేదండి, న్యూస్ పేపర్ ఇంట్లా
ఓ మీక కాలేజ్కి వస్తాయా?
మా కాలేజీ గాదండి. మా ఇంటి కాడ న్యూస్ పేపర్ రోజు రాదండి. ఈ రోజు వాడు ఎయ్యాలె. పేపర్ వాడంట, వాళ్ళ వాళ్ళ నానమ్మనం ఎవరు చచ్చారంట, అందుకే ఇంగ రాలే ఆయన.
అవునా
పాపం కదండి చనిపోయి. ఎండాకాలం అండి, ఎండాకాలం ఎండ్లు దెబ్బకి చచ్చిపోయింది. అంట జాగ్రత్త అండి మీరు
నీ ముసల్ దాన్ని కాదండి.
ఉళ్లగు ముసలామనే గానీ, కొంచెం ఆమెకి బీప్ ఎక్కువ అయిందంటా. అండి కొంచెం వాళ్ళ ఇంట్లో ఎవో అన్నరానుకుంటా, ఉప్పు ఎక్కువ తిన్నది. అనుకుంటా బీపి ఎక్కువ అయింది. ఇంకా ఎండ దెబ్బ కీ చచ్చిపోయిందండి.
అవునా, అంటే నేను మంచినే అంటే జాగ్రత్తలు తీసుకుంటున్నా, అంటే వాటర్ మంచిగా తాగడము అంటే ఎండక ఎక్కువ ఎళ్ళకోకుండా ఉండడం. ఇంట్లోనే ఉండడం, ఇట్లాంటి పనులు చేస్త
మీ ఇంట్లో వాళ్ళందరికి కూడా చెప్పండి. ఇట్లనే ఇలానే ఉండాలి. డిహైడ్రేషన్ కి ఎండలకి చచ్చిపోతున్నారంట. జనాలు కు అని చెప్పండి.
కానీ మా నాన్న వినడండి. ఆయన ఎండ పది ఎండ ఎ ఎండే ఎడ కొడుతుంది. అంటాడండి మ మా నాన్న అయితే
ఎండ ఎక్కడ కోడుతుందా. అం
ఒకసారి మీరు మాట్లాడండి. మా నాన్న తోటి లేకపోతే, మా మాట వినడు ఆయన
అవునా అండి, మీ మాట ఏమింటలేడండి, మా మాట ఏమింటాడండి, మీ నాన్నగారు
ఇంటడండి మీరు, మీరు పెద్ద మేడ అని చెప్తే పక్కా వింటడు.
అవునండి, మీకు ఒక విషయం తెలుసా?
ఏం విషయం అండి చెప్పండి.
లాక్డౌన్ వస్తుందంట, గదండి మళ్ళీ
ఆ ఇది గ్యాస్ లు జెవటా
ఆ గ్యాస్లు లేవు, ఇంకా పెట్రోల్ గూడా బంద్ చేస్తారంట. అండి రాని రాను నాలుగదు రోజులు
వావ్ బాగుందండి. ఇదేదో
పాతకాలం రోజు వచ్చినాయియండి. మా ఇంట్లో అంతకు ముందు కట్టలు పోయి పెట్టేది, మా పాత కాలంల మళ్ళీ మేము ఇప్పుడు కట్టలు పోయి పెడుతున్నాం. మళ్ళా
కాదండి భయమవుతుందండి. ఇంటికి పోతే ఇంటి కాడ అంటే ముసలక్కలు ఉంటారు. ముసల క్కలు మూసలు ముచ్చట్లు చెప్తరు. భయ అవుతుందండి, నాకు
అంటేనే, గదాండి మరి ఆ ఆహస్టల్లలో హైదరాబాద్లలో ఫుడ్ పెట్టడం. మానేస్తత్తరంట అండి, రాను రాను
అది ఇందాకంటే, మా హాస్టల్ లో వర్డన్ మ్యామ్స్ ఉంటరు. గదా మేడం వాళ్ళు వాళ్ళతో కమ్ ఒక అమ్మాయి మాట్లాడిందంటా, అంటే మేడం మేడం మాకు దోష పెట్టచ్చు కదా అని. దోష ఏమోగానీ ఫస్ట్ హాస్టల్ బంద్ చేయకుండా చూసుకోండి అని అంటున్నది మేడం.
మా దగ్గర కూడా ఇక్కడా ఈరోజు అంటే మా ఫో ఒక ఆమె ఫోన్ చేసిందాంటీ, ఆమె ఏమన్నదంటే వాళ్ళ హాస్టల్లా గ్యాస్లు అయిపోతున్నయని ఒకటే టిఫిన్ చేసింరంటా ఉప్మా చేసి పడేసింరంటా.
అవునా మాకూడా ఉప్మా, కిచి చిడి అంతే అండి ఇంకా ఏం పెట్టట్లేరు వీళ్ళు.
మూడు నాలుగు కూరలు రోజు అయితేనేమో రెండు కూరలు, ఒక సాంబారు, పెరుగు పోస్తుండే అంటా ఇయాళ మాత్రం అలా లేదంట అండి వాళ్ళ దగ్గర.
కని మావొళ్ళు మంచోళ్ళు తెలుసా అండి ఈరోజు చికెన్ బెట్ట అంటే ఆ వెజ్ వాళ్ళు ఉంటరుకదా
ఆ
వెజ్ నాన్ వెజ్ అంటే మాకు చికెన్ పెట్టారు అల్లాకేమో ఆ పన్నీరు ఉంటది కదా అది పెట్టారు. రెండు వండీర్రు అసలు మేము అనుకున్నాం ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళ నుంచి అంటే రెండు వండుతరని.
అవునా అండి చాలా జాగ్రత్త అండి గ్యాస్. మీ ఇంట్లో కూడా చెప్ చెప్పండి. గ్యాస్ ఎక్కువ వాడకండి, ఒకటే కూర చేసుకోండమ్మా అని చెప్పండి మీ ఇంట్లా.
అంటే మాకు కట్టెలు ఎక్కువనే ఉంటయి ఇంటికాడ మాకేం మా అంతలేదు. కని అంటే ఇంక ఇప్పుడు ఎండాకాలం కదా ఎండాకాలం కాబట్టి కట్టెలతో టి ఇబ్బంది, పొయ్యి తోటి ఇబ్బంది ఏమి ఉండదు అంటే అదే వానకాలం అయింది అనుకో ఇగ కట్టెలు తడుసుంటయి ఇంకా మండను కూడా మండవు.
కానీ కట్టెలు పోయి ఎండాకాలంలో బగబగ మండుతదండి కరంటు. కట్టెల తోటి మనం ఉండలేమండి ఎండకి అక్కడా.
పొద్దుగా లేసి ఫస్ట్ వంట వండుకున్న తర్వాతే మిగతా పని చేయాలండి ఇగ.
ఓ కట్టెల్ నాకు గిట్ట స కట్టలపోయ్యి పెట్టడమే రాదండి. ఈ లాక్డౌన్ అంటా అన్నారు, మళ్ళా నాకు భయం అయితుందండి.
ఆ ఇగా ఏమయుతదో ఏమో, ఇంటికి పోతే కట్టల పోయి మిన్నే. ఆ మషి బోల్లు తోమలేక సావాలి. నాకు బోల్లుతోమరాదండి ఇకాంచి ఇగా.
అవునా అండి మీకు చెప్తా అండి. ఏముందండి ఒక సబ్బు పది రూపాల సబ్బు కొనుక్కోండి. డి నిమ్మకాయ సబ్బు, ఆ నిమ్మకాయ సబ్బులా ఒక పీస్ పెట్టుకొని రుద్ ద్దడమేనండి పెద్ద సబ్బు తోటి. ఉ
కాదండి అంటే మసి ఉంటది కదా
అవును మషి ఉంటే అప్పుడు మీరు ఏం చెయాలంటే మ ట్టి ఉంటది కదా మీ ఊర్ల పల్లెటూర్లలల్లా మట్టి ఉంటది కదండి. ఆ మట్టి తీసుకొని రుద్దాలంట అండి రుద్దుతే మంచిగనే అయితది.
ఇగ అదే పని చేయ్యాలండి రుద్దాలి ఇగ ఇంటికి పోయినంక మా అమ్మ ఇప్పటికే అంటే రుద్దుకుంటనే తోముతుంది రోజు ఇగా పొయ్యి మీద, అంటే అప్పుడప్పుడు పొయ్యి మీదనే వండుతుంది అనమాట. అంటే ఇప్పటికి పల్లెటూరులో మొత త్తం గ్యాస్ మీదనే ఆధారపడి ఏం వంట వండుకోరు కదా. అప్పుడప్పుడు వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు పొయ్యమీదనే వండుకుంటరు.
ఆ అవునండి.
ఆ కనీ ఆ పొయ్యి మీద వండినప్పుడు మాత్రం గోరంగా ఇగా మసి బోళ్లు చాలా సేపు పడుతది మసి బోల్ తోమడానికి ఇగ
అవునా అండి మీ టైమ్ అంతా వేస్ట్ ఇక్కడే అయితది అనుకుంటా కదాండి.
ఆ ఆ సగ నిజంగ అండి అసలు మిగతా పనుల అన్నీ చేయొచ్చు ఈ భోజనం అయ్యె లోపు ఇంక పెద్ద పెద్ద అంటె కొంతమంది చాలా తీరులో వండుకుంటరు కదా ఇప్పుడు చాలా తీరులు వండుకున్నప్పుడు చాలా గిన్నెలు అతయ్యి చాలా మసిబోళ్ళు ఆ మసి పోదు చేతులు రుద్ది రుద్ది మళ్ళ చేతుల గ్గూడా అంత ఘోరంగా అంటుతుదండి ఆ మసి అయితే
ఆ నల్ల గా అంటుతది కదాండి వామ్మో నాకు అట్లంటేనే భయం అయితుంది మీరు చెప్తుంటే నె మళ్ళా
ఇగ
కట్టెల పోయి మీద భోజనం అంటారు నాకు అసలు ఆ మషి కి బొగ్గు అమ్మో పోగనే పడదండి అపోగ తోటి
ఏం చేస్తారో ఏం కథనో అండి మనల్ని
ఆ అప్పుడేమో కరోనా అని లాక్డౌన్ చేసిర్రి ఇప్పుడేమో గ్యాస్ లేవని లాక్డౌన్ చేస్తార అండి
ఇదే పని అయెటటుంది కానీ అంటే రోజు పని చేసుకొని బతకెటోళ్ళ సంగతి ఏందండి అసలు హైద హలో
అదే కదండి జాబ్ లని హైదరాబాద్ లల్లో హాస్టల ల్లో ఉంటున్నారు మా దోస్తులం అందరు వాళ్ళ పరిస్థితి ఏందో నాకు తలుచుకుంటేనే భయం అయితుందండి
మ్ ఐటీ వాళ్ళ అంటే ఏం కాదులే వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ గాని మిగతా వాళ్ళు
అవునండి కొందరు ఇప్పుడు బిల్డింగ్లు కట్టే వాళ్ళు ఉంటారండి సివిల్ ఇంజనీర్లు అంటారు వాళ్లకి ఎట్ల అండి అసలు కరే ఆ ఫుడ్
ఏమోండి అదే కదా మొత్తం ఏం చేస్తారు ఏం కథనో
అవునండి అసలు మనుషుల్ని ఆ ఈ కాలంలో గ్యాస్ ల్లేవు రేపు మనుషులు కూడా ఉండరండి రాను రాను
ఇంక కట్టెలు ఇప్పుడు కట్టెలు ఎక్కడ దొరుకుతాయి అండి అసలు ఇంతమంది ఇంటికి పోతే కట్టెలు దొరుకుతాయ అసలు వీళ్ళకి
అవునండి మీకు ఒక విషయం తెలుసా అండి రెండు లక్ష యాభై వేల అంట కరెంటు పొయ్యలు కొనుక్కున్నారంట నిన్న మొన్ననే
వామ్మో
ఆ హైదరాబాద్ పట్టణంలా ఏ ఏమైతుందంటే రెండు లక్షల ఆ అమెజాన్ అని ఒక యాప్ ఉంటదండి అందులో రెండు లక్ష లక్షల యాభై వేల ఐటమ్స్ కొనుక్కున్నరండి ఏ అర్ధం చేసుకోండి గ్యాస్ ఎంత షార్టేజ్ వచ్చిందో ఇక్కడ
అంటే అందులో ఒక రైస్ ఒకటే వండుకోవచ్చా
అదండి కూరలు వండుకునేదండి అదే ఇప్పుడు మనము కరెంట్ దీ ఇండక్షన్ స్టవ్ అంటారు కదండి అది
ఆ తెలుసు తెలుసు మ్
ఆ దాంట్లో గిన్నె పెట్టి మనం వండుకోవచ్చు అట కానీ టేస్ట్ అంత ఏం బావుండదండి మనం పోయి దీని మీద పండు
ఇండక్షన్ స్టవ్ లో మేము ఒకసారి వండుకున్నాము అండి ఇక్కడ మా హాస్టల్లో
అవునా అండి
ఆ మా ఫ్రెండ్ కు ఉంది అయితే ఇక హాస్టల్ లో పెట్టిన ఫుడ్ పైకి తెచ్చుకొని అంటే ఉల్లిగడ్డలు ఉంటాయి కదా ఉల్లిగడ్డలు పోసి మళ్ళ తర్వాత ఏమంటదండి అది ఏదొ రైస్ అంటారు కదండి
తాలింపు అన్నము అంటారు మా దగ్గర అయితే తాలింపు అన్నం అంటారండి
అంటే కొంచెం డిఫరెంట్ గా చేస్త స్తారు టమాటాలు ఉల్లి గడ్డలు
ప్రైడ్ రైస్ లా
ఆయిల్ లో మంచిగా ఉ ఆయిల్ లొ మంచిగ వేయించి తర్వాత చేశారు బావుండే
అవునాండి నేను కూడా ఈసారి మా మా మా దగ్గర ఇండక్షన్ స్టవ్ బుక్ జేయ్ అంటున్నానండి అయితే రెండు వేల అట్లుందండి మాకు గ్యాస్ గ్యాస్ అయిపోతది మళ్ళీ గ్యాస్ ఎలా అని ఆలోచిస్తున్నాము కొంటమె. ఇగ అది గుడా
కొనండి ఇండక్షన్ స్టవ్ బెటర్ ఇగ ఇప్పుడు ఎం చేస్తామ్ కాపోతే కరెంట్ బిల్ పెరు తది
కరెంట్ బిల్లు మాకు జీరోనే వత్తదండి ఎం కా రెండోందల యూనిట్లు కూడా కల్తాలేదండి మా ఇంట్లా
అంటే టూ హండ్రెడ్ యూనిట్స్ అయితే అది గదా మనకి
రెండు వందల యూనిట్లు కంటే తక్కువనే వత్తుందండి మాకు ఏం లేవు ఏసీలు కూలర్లు అలాంటివి
అవునా మీ ఇంట్లో ఉంద అనుకుంటున్నా నేను ఫ్రిడ్జ్ గిన అంటే
ఆ ఆ ఫ్రిడ్జ్ గూడా లేదండి మా ఇంట్లో
కొనుక్కోండి మరి తొందర్లో
ఆ కొనాలండి ఎండ
మీ ఫ్రెండ్ ఇస్తదంటండి మనీ మీ ఫ్రెండ్ని అడిగండి మీ స్నేహితురాలని అడిగి కొనండి స్నేహితురాలు ఇస్తదట కార్య యాప్ నుండి మ్ కార్య యాప్ నుండి అది డబ్బులు సంపాదిస్తదంట అండి మీ ఫ్రెండు సంపాదించి నీకు గొనిస్తాదంట
అవునా అండి నాకు కూడా తెల్వదండీ పార్ట్ టైమ్ జాబ్ బ్ జేత్తుంది అని అన్నది గాని ఎం జేత్తదో ఏమో అండి నాక్ కూడ తెల్వదు
చెప్పమనండి మీరు కూడా సంపాదించుకుంటరు కదా
ఆ నేను కనుక్కుంటా ఆగండి అసలు ఏం చేస్తున్నవ్ రా చిట్టి అని అడుగుతా
మ్ సరే అండి ఉంటానమండి మరి ఉమ్ సరే అండి. బాయ్.